హలో
హలో
హలో హలో హాయ్ అండి
చెప్పండి
బాగున్నారా
బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అయిందా టిఫిన్
ఆ అయింది ఇందాకనే చేసాను మీరు చేసార అండి టిఫిను
అవునండి మేము కూడా ఇందాకే చపాతి వంకాయ చేసామండి అయిపోయింది అండి మాది కూడా అవు
మ్మ్ మీది పండుగ ఉంది కదండి డి రంజాన్
అవునండి ఆ రంజాన్ నడుస్తుంది ట్వంటీ టూ డేస్ అయిపోయింది అండి ఇ ఎడ్డల్స్ మిగిలి ఉన్నాయి ఇందులో మేము ఫాస్ట్ స్టింగ్స్ ప్రేయర్స్ చదవడం ఇలాంటివి చేస్తాము ఏమైనా స్వీట్స్ ఫ్రూట్స్ ఏమైనా అందరితో పంచుకోవడం అందరు కలిసి ఏ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయండి
అంటే ఇప్పుడు మీరు ఫాస్టింగ్ ఉంట ట్రాండి ఏమైన్నా టిఫిన్ చేస్తా అ చిఫిన్ చేస్తా అన్నారు కదా
అవునండి ఇవాళ హెల్త్ బాగాకపోవడం వల్ల ఇవాళ లేను బట్ థర్టీ డేస్ కంపల్స సరి ఉండాల్సి ఉంటుంది థర్టీ డేస్ కప్ప కంపల్సరి ఎలా అయినా ఉండాలి పాటటివి
ఓకే ఏం చే చేస్తారండి మరి ఫాస్టింగ్ రోజంతా చేస్తరు కదా చిత్రమైన ఏమైనా ఉంటుందా
రోజా అంటే పొద్దున అర్లీ మార్నింగ్ ఫైవ్ వరకు ఏమైనా తినేయాలండి తినేసి ఒక ఖజూరు తినేయాలి మల్లా ప్రేర్స్ టైమ్స్ ఉంటాయి ఫైవ్ టైమ్స్ ఆ ప్రేయర్స్ కంపల్స సరి చేయాలి ఆ తర్వాత త ఏమన్న ఖరాన్ షరీఫ్ చదివేది ఉంటే
కచ్చె చేస్తారా
ఆహా ఎక్కడైనా చెయ్యచ్చు ఒక ట్రావెలింగ్ ఏమైనా లాంగ్ జర్నీస్ అలా ఉంటే దాని గురి
మ్మ్
చేయడం తప్పనిసరి ఇంపార్టెంట్ ఆ అలాగే మరి సాయంత్రం సిక్స్ థర్టీ ఇగ సిక్స్ ఫార్టీ ఫైవ్ ల టైం ఉ ఉంటుందండి, దాన్ని బటి ట్టి ఇ ఇ మెయిన్ ఉంటుడి మనకు నచ్చినవి చేసుకోవచ్చు అ, కానీ వేరే వాళ్ళతో ఫ్యామిలీ, దు లేదా ఎవలేనా ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా పోతే వాళ్ళతో ఏ చేసు వాళ్లందరూ కలిసి చే చేస్తాం
షాపింగ్ గిట్ల మరి ఆ త కంప్లీట్ అయితుందా ఇంకా చే చెయాలా
ఆ షాపింగ్ మెల్లగా అవుతుందండి ఎందుకంటే షాపింగ్ అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. దీనిలో క్లాస్ జూర్లీ జూర్లీస్ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి, ఆ అన్ని బటి, టి రోజా ఉంటాం ఏంటి ఒకే సారి అన్ని ఆ అంత చేయలేకపోదాం అందుకు, కనీ రోజు ఎప్పుడైనా వీలైనప్పుడు, పు వెళ్ళి చేసుకుంటామని. ఎందుకంటే దాలో చాలా విశేషాలు ఉంటాయి. స్పెషలు ఉంటాయి కాబట్టి దాంట్లో,
అంటే ప్రతి ఒక్కరు తీసుకుంటారా అండి ఈ పండక్కి,
ఆ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే తీసుకుంటారు,
ఊ
మీకునచ్చినా ఫెస్ వల్ ఏంటి అండి మీ దాంట్ల,
మా దాంట్లో నాకు నచ్చిన ఫెస్టివల్ బతుకమ్మ,
అవునా ఏం విశేషాలు ఉంటాయండి
అవునా బతుకమ్మ. మాకు తో పదకొండు రో పది రోజులు పదకొండు రోజులు నడుస్తదండి మొదటి, రోజ అయితే ఎంగిల పూల బతుకమ్మ అని రక రకా, రకాల పువ్వులన్నీ తెంపకచ్చుకుంటాం, ఊ ఆ పూలు అంటే బంతి పూలు తంగే, డు గునుగు గుమ్మడి, పువ్వు ఇవన్నీ తెంపకొచ్చుకుంటాం పొద్దున, తెల్లవారుజామునే వెళ్ళి తెచ్చుకొని, ఇగ ఇండ్లన్నీ శుభ్రం చేసు కొని స్నానాలు చేసి ఎంగిలి పూల బతు కమ్మ కాబట్టి ఆ రోజు ఎ ఎట్లామో కొంచెం టిఫిన్ అలానే చేసే బ పకమని వేరుొస్తాం ఆ మన తామరా ప్పు తెచ్చుకొని ఒక్కొక్క వర్షంబడి ఒక్కొక్క పూలు పెట్టుకు కుంటూ బతుకమ్మను వేసుకుంటాము ఆ పక్కన పెట్టి అమ్మవారికి పెట్టి ఆ
ఆ దానిలో స్పెషల్ డే అనేది ఏమైనా ఉా
ఉందండి లాస్ట్ కు అష్టమి నాడు జరుగుతది మాకు పెద్ద బర్ బతుకమ్మ సద్దుల బతుకమ్మ అని ఆ రోజు ఇం ఇంకా ఆ రోజు కూడా ఇంట్లానే పెద్దగా అంటే బతుకమ్మను అన్ని రకాల పూలతో మేర్చుకుంటాం అంటే పూలనే దైవంగా భావించి మేము ఆ రోజు చేస్తాంన్నమాట మనం ఏ దేవులనైనా పూలతోనే పూజిస్తాం గాని ఆ రోజు పూవలనే దైవంగా భావించి తల్లి గౌరమ్మకు మనము సత్తులు ఆ సత్తులు చేస్తాము నువ్వు పిండా ఆ రవలడ్డ లా ఆ సత్తిపిండి ఇట్లాంటి చేసి తల్లికి నైవేద్యం పెట్టిక్కమ్మనం వేసుకొని సాయంత్రం పూట అందరం ఆడవాళ్ళందరూ మంచి పట్టు చీరలు పిల్లలయితే పట్టు లంగా జాకెట్లు లంగా ఓనీలు వేసుకొని బతుకమ్మని పట్టుకొని బత్కా మ మాడే చోటే వతాం కొన్ని గ్రౌండ్లలో ఆడుతారు కొంతమంది బతుకమ్మ ఆడే స్థలాలు ఉంటే అక్కడ పెట్టి ఆట పాటలతో పాటలు ఆడుతా ఉంటారు బతుకమ్మ పాటలు వాటికిని కూలలతో ఆడుకుంటూ డీజే సాంగ్స్ పెట్టుకొని ఆడుకుంట ఆ రోజుంత అదే అ పక్కనే చేస్తాను రండి ఇక పన్నెండు అయినా పక్కక మారడుబదు ఆ అన్న తర్వాత ఆ బతుకమ్మని తీసు ఇవే చెరువులు వదిలేస్తాం తల్లిగా గంగమ్మకు ఆ అపచెపుతం అన్నమాట అట్లా అ అప్ప చెప్పిన తర్వాత తెచ్చుకున్న సత్ అందరికి పంచుకొని ప్రసాదాలు లెక్క తింటాము తిన్న తర్వాత కూడా అక్కడే ఉంటాం ఇక తెల్లందాక అదే ఆ ఆడవాల ఎప్పటికి ఇంట్నే ఉంటా కాబటికు ఈ పది రోజులు బతుకమ్మకు పది రోజులు ఆడుతూనే ఉంటాం మేము తయారవ్వడం పట్టు చీరలు కట్టుకోవడము మంచి రెడీ అయ్యి అన్నీ ఆభరణాలు అన్నీ పెట్టుకొని పోయి ఎట్లాంటి లేకుండా మంచి ఆటపాటలతో ఆడుకుంటూ సంతోషంగా సంబరంగా జరుపుకుంటాం అండి అంటే తెల్లారి మళ్ళా మనకి విజయదశమి అని ఉంటేది రావణాసు ని దహనం చేస్తారు కదా అట్లా ఆ అట్లా రావణ రాముడు రావణుడిని దహనం చే సంధబ్ గా విజయ దశమి జరుపుకుంటాం ఆ రోజు ఈ బతుకమ్మ అప్పుడు కూడా మాకు దే వి నవరాత్రులు తొమ్మిది రోజులు జరుగుతాయండి అమ్మవారి పూజలు చేస్తా ఉంటాం రోజుకు ఒకరూ భావించుతాం అవునండి ఒకరోజు అమ్మవారిని సరస్వ
మీకు నచ్చిన రూపం ఏంటి అవునా
మాకు నచ్చిన రూపం అన్నపూర్ణాదేవిను మన ధనలక్ష్మి రూపం
ఎ ఏముంటదండీ దానిలో స్పెషల్ అంటే మీకు నచ్చింది
ఆహ అంటే అన్నపూర్ణాదేవి అంటే ఇప్పుడు మనం ఎవరికైనా ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మనకి చాలా అ అన్నారు కదాండి అన్నపూర్ణాదేవి మనం కడుపు నిండువరికరికి అన్నం పెట్టితే వాళ్ళు కడుపు నిండింది అని చాలు అంటే అదొక తృప్తి అంటే మనం నిండుగా పెట్ తన్న ఫీలింగ్ ఉంట కదా అట్లా అందుకని ఎవరికైనా అన్నపూర్ణ అన్నపూర్ణాదేవల లేకనే అందరికి కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఒక కాన్సెప్ట్ అయితే ఎప్పటికి ఉంటా ఉంటది మీ అ అంటే మనం ఎలాగో చేయలేము మన వాల్ల కాదు అందుకని ఆ తల్లి అంటేంత ఇష్టం ఎవరైనా మనం పనులు చేసేది. ఏది చేసినా కూడా అన్నం తినడానికే కదా ఇ
ఇ షాప్ ఏ అవునా అండి.
షాపింగ్ అంటే ఇగ అప్పుడు మేము దసరాకు ఖచ్చితంగా చేస్తామ అండి. పిల్లలు పెద్దలు అందరం కొత్త బట్టలు కొనుకుంటాం. ఒకటి రెండు కాదు ఇగ మంచి అంటేనే అన్ని చాలా రకాలుగానే కొనుక్కుంటాం. బతుకమ్మకూ ట్రెడిషనల్గా ఉండాలని పట్టు చీరలు లాంటివి కొంటాం. ఆ మ మద్యల వచ్చిన్న తొమ్మిది రో లు నడుస్తూనే ఉంటాయి. కదా ఫ్యాన్సీ చీరలని అవి నడుస్తూనే ఉంటాయి. అందరం ఒకే రకంగా చీరలు కట్టుకోవాలన్న ఆలోచనతో కూడా ఒకే రకం చీరలు కొంటా అంటాం. పిల్లలు కూడా అంతే ఇ పిల్లలు పిల్లల దగ్ గట్ వాళ్ళ బట్టలు వాళ్ళ ఆర్నమెంట్స్, నగలు అన్ని ప్రతిది తీస్ కుంటాం. జడల్లాల కూడా చాల రక్ చ్చల్ రకరకాలుగా జడలేసుకని పోతా ఉంటాం. పువ్వులు మంచిగా అన్ని కొనుక్కొని తలనిండ పూలు ఎప్పటికి పెట్టుకోవాలంటే ఎవ్వల్ పెట్టుకోలేరు. కానీ పంండగ పూట మాత్రం పూవ్వులు తలనిండుగా పెట్టుకొని వెళ్తా ఉంటారు.
అ కంపల్సరి ఉండాలవి.
అవునండి.
ఇ
అచ్చ మేమ్ దు దుర్గ నవరాత్రకి అయితే ఖచ్చితంగా మేము ఉపవాసం సం ఉంటాము
అవునా
ఉపవాసం ఉంటాము. పొద్దుందాక ఉపవాసం సమే ఉంటాము. ఆ సాయంత్రం పూట ఏమన్న స్వీటు, బెల్లం పర్మన్నము దద్ దోజనము, పులిహోర లాంటివి చేస్ కోనీ అమ్మ వారికి ఆ చూప ప్చ్ నైవేద్యంగా పెట్టుకొని మేమ్ తింటాం. ఆ ఆ దుర్గా నవరాత్రులు పదకొలు మాత్రం ఉ కోసమేనండి. తింటే పొద్దుదాక తింటే మలస సాయంత్రం పూజచేయగలుగుతమో చేయలేము. అని మార్నింగ్ అంత ఉపవాసం ఉండి. సాయంత్రం మల్ల అమ్మవార్ కి పూజ చేసుకొని పరమాన్నం లాంటివి దదోజణం పులిహోర లాంటివి చేసుకొని చక్కర పొంగల్ లాంటివి చేసుకొని అమ్మవారికి నివేదించుకొని ఆ నైట్ భోజనం చేసి పడుకుంటాం ఇగ అమ్మవారుకి రెడ్ కలర్ చీరా రెడ్ కలర్ గాజులై అవి బాగా ఇష్టం ఎక్కువ వాటికే ప్రిఫరెన్స్ ఇస్తా అంటాం
అవున అంటే మీరే తీసుకెళ్తారా అండి ఎవర చానా స్పెషల్ గా పైన అయ్యా గారు అలా ఎవరైనా తీసుకొస్తారా అవి బట్టలు ఆభరణాలు అవన్నీ
అంటే ఇగ అమ్మవారికి కెనంటే మనం తీసుకెళ్ళనే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు కడతారండి మనమే ఇక్కడ చీర జా గాజులు అమ్మవారికి కాటుక అద్దము పౌడరు దువ్వెనా మైదకు అన్ని మనకైతే నిత్యం ఏమైతే పెట్టుకుంటామో కాడ్ డ వాళ్ళము అట్నే అమ్మవారికి అన్ని తీసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకని పోయినాం అనుకోండి అక్కడ అయ్యగారు తీసుకొని అమ్మవారి కలన్ కరణజ్ చేస్తాడు కళ్ళకు కాటుక పసుపు పారాణిగా బొట్ టు గాజులు చీర గట్టి ఇ నగలన్నీ ఏసి మానందంగా అలంకరించి పూజ జేస్త బాగుంటాడండి ఓకే అండి ఇంతసేపు మీరు నాకు మాట్లాడినందుకు ధన్యవాదాలు
ఓకే